తిన్న
ఆ ఇంత ముందే తిందామని. పోయిన మళ్లీ తింటానా ఇంకా టైం కాలే కదా,
హ అండి ఈ టైమ్ అయింది సెవెన్ థర్టీ సేవను,
ఎయిట్ కి తింటా ఎయిటికి,
ఎయిట్ కి తింటే డయూషన్ ఎట్ల అతుంది,
మేము పండుకునేదే లెవెన్ కి లేకుంటే టెన్ కేట్ల ఇంక అయితది సిక్స్ సెవెనో,
బాగా మెయింటైన్ చేస్తున్నావ్, సరే వరలక్ష్మీ వ్రతం తెలుసా, సా
కొంచెం ఐడియా ఉంది,
మాకేలి ఎట్లా చేస్తారో చెప్తాను,
హు చెప్పు,
అదే నార్మల్ గా వరలక్ష్మీ వ్రతం ఇది ఆగస్టు మంత్ లో స్టార్ట్ అయితది,
హు
ఇంగా స్టార్ట్ అవుతుందని త్రీ టూ డేస్ ముందే అన్ని తెచ్చుకుంటారు ఫ్రూట్స్, సో ఫ్రూట్సే తెచ్చుకునేది పూలు తెచ్చుకు ఉంటే అవి వాడిపోతాయి కదా తెచ్చుకునే య్యల్లా, రేపు అనగా ఈరోజు తెచ్చు, పోట్లా అ ఫ్రూట్స్ మూడు రోజుల ముందు అయినా, కూడా చాల కాస్ట్ అయిపోయింటాయి అప్పటికే, ఎందుకంటే ప్రతి ఒక్కరు చేసు, పెడతారు ఈడ అందరూ. ఇండ్లలో ను కూడా పెడతారు ఈడ ఎట్లా వాళ్లయినా పెడతారు, పెడతారు ఓయనే కొంతమంది ఇండివిజల్ చూసుకొని పెట్టుకుంటారు కొంతమంది రెడీ ఎద్దు తెచ్చుకుంటారు దాది లేప్ దానికి తెంగా పెట్టేనా కూడా కషన్స్ ఎలా చేస్తారో
ఉ
పెడతారా
ఉమ్
నిన్న చీర ఎవరికీ యా
చూసినా చీర కట్టేదయితే తెలుసు ఉ చీర కట్టేదయితే తెలుసు చూసినా ఇంతకు ముందు ఒకసారి
ఆ నేను ఫస్ట్
అవే కుచ్చులు పోసి కడతారు కదా
ఊ కుచులు పోసే నార్మల్గా బింద్ ఆ బిందల్ కి తీసుకుంటారు రాగిబిందులు రాగి కానీ స్టీల్ కానీ తీసుకుంటారు మేము రాగి పెడతాము పెద్ద బింది పెట్టి దాన్ని ఇం కోబింది పెట్టి దాని మీద కల్చం పెట్టి ఆడ టెన్కాయ పెడతారు అ పెద్ద బింది దానికి చీర కుచ్చులు పోసింటాం కదా అది కొడత చుట్టూ రౌండ్ కుచ్ చ్చు అంతా బాగా ముందర వచ్చద చేస్తార గ్ దాని ప ఇకోడ్ చిన్నది ఉంటుంది కదా దానికి కట్టి కట్టి అదే మనకి ఏ పల్లు వస్ సర్ కదా అట్లా వచ్చేది అట్లు పెడతారా పైన బిందకి కలుసం పెట్టిండ ంగకి మొహం పెడతారు పె నార్మల్గా పూలు అంతా డెకరేట్ చేసి ఏమన్నా రెడీ టీచర్స్ డేకి ఆ జ్యువెలర్స్ వేసుకోమన్న కూడా వేసుకోవఛా
ఊ ముత్తాయిదుల్ని పిలుస్తారు
ఆ ఐదు రకాల పూ ఫ్రూట్స్ తెస్తారు సెవెన్ ఉండాలి అ దైవం ముందర పెడతారా మనమే తినలే నెక్స్ట్ ఇంక అందరి ఇండ్లలోనూ పెట్ పట్టంటారు కాబట్టి అందరూ వచ్చి పిలుస్తారు రమ్మని చూడరి ఇంట్లో తింటారా
హమ్
ఇంకా భోజనాలు అన్ని చేసింటారు ఇంటికి వచ్చినోళ్ళు ఆ వరలక్ష్మికీ పూ చేసుకొని పసుపు కుంకుమ తీసుకొనీ ప్రసాదం తీసుకొని ఆ భోజనం చేసే పోతారు
మాములుగా అయితే ఆ మా ఊర్లో అయితే రామ గ్రాండ్ గా చేపిస్తారు అందరినీ పిలిచి
ఉమ్ ఉమ్
అది చూసినా ఒకసారి చిన్నప్పుడు
ఉమ్
ఈ మధ్య చేస్త స్తారో లేదో తెలీదు అదేదో పసుపు కుంకుమ పెట్టుకొని ముందర ఒక విగ్రహం పెట్టుకుంటారా
ఉమ్
అ విగ్రహం మీదకి చిన్న పసుపు కుంకం రాలస్కూ రాలిస్తుంటారు పంతుల్లో ఎంవో మంత్రాలు చదువుతుంటాడు
అవున్లే
ఇస్తారు మళ్ళా ఏంటో వాళ్ళు ఆ పక్కన ఉంటారు గదా ఇంకా వాళ్ళు వాళ్ళకే ఇచ్చుకుంటారు తంబులాలు.
హ్మ్
పలకొట్టి చూస్
వా ఇగ చిన్న వాళ్ళకి న నువెక్కడా అని అసల్ పాయసం చేస్తారు. అతిరసాలు చేస్తారు. అదొక్టా వెరైటీ వాల్ పండుగ రోజు పాయసం తినదు.
హ్మ్
నార్మల్గా ఇంకా లెమన్ రైసు ము ఐదు రకాల పళ్లాళ్ళు
ఏ
ప్రసాదం చేసుంటారు స్వీట్ అదే ఏమంటారు బెల్లంతో చేసిందేగా అది అది చేస్తారు కొంచం చేస్తారు. ఆ రోజంతా ఇంకా నార్మల్గా మార్నింగ్ చేసుకుంటారు. ఆ ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయితుంది. న ఆఫ్టర్నూన్ నుంచి ఎవరెవర్ తింటారా వాళ్ళ ఇళ్ళల్లకి అందరికి పోయి వచ్చేసరికి ఈవినింగ్ అయితుంది.
హ్ పాయసాలు చేస్తారు అనన్న పని విన్నా
మ్ మ్ అదే గస్ గసాల ఇక్కడ
హ్
ఆంధ్ర సైడ్ సేమియా పాయసం అది థిక్ ఉం కుంటరు నీళ్లు ఇక్కడ గస్ గసాల పాయసం చాలా నీళ్ళలాగా ఉంటది.
హ్
లైట్ ఉంట సేమియా జీడిపప్పు బాదము ఆవి మీలావు
అత్త రసాలు అదే అత్త రసాలు ఇకా పయసం ఇక వంది పంచామృతం చిత్రాన్నం ఇంకా ఏం అన కర్రీ
ఆ మూడు రకాల పల్లాలు చేస్తారా
హ అదే అందరు
పెసర్ బేల్ పెసర్ బేల్ పళ్ళము బీన్స్ క్యారెట్ అవి తట్ చేసి పళ్ళం చేస్తారు ఒకటి ఇంకోటి అే ఇది ఆలుగడ్డ ఉల్లిగడ్డ పళ్ళము ఆ మూరు రకాలు అరితకులు తెచుంటారు ఆకులు లోని తింటారా
హ
ఇంటికి మామిడాకులు కడతాము అే పాకు
హ నేన అయితే మో మోస్ట్లీ చూసిన కొన్ని అంటే అంతగా గమనిల కానీ జస్ట్ తెలుసు కొంచెం లైట్గా ఎత్త ఎట్లా జస్ సరు ఏమి అనని
అ
మా ఇంట్లో ఒకసారి ఏమో చేసన్నారు కానీ అది చిన్న ఇలో చి నేను చిన్నగా ఉన్నప్పుడు చేసాడు నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు
నేను చేసింది చూసినాను నేను ఆ నా గా టం సే టెంకాయకి ఏమి జ్యువెలరీ అది పెట్టేసి నార్మల్ కలశం ముందే ఆ బోట్లు పెట్టి ఐదు మందిని పీల్చి పిలిచి
హమ్
కల్ మవర్ స్వీట్ చేసిండేది ఆ రోజు బెల్లం ఆనం అవు ఆస్వీరిచి పసుపు కుంకుమ ఇచ్చి అందరూ
అంతే ఒక్కోరు ఒక్కొతారా ఉండాలే అది ఇక్కడ అయితే ఫెస్టివల్ ఇటు చానా చేస్తారు
అదే డెకరేషన్ కూడా మాకు ఒకవేళ ఆన్లైన్ లో చూద్దాం అంటే డెకరేషన్ కూడా ఒక్కొక్కరు ఒకఒక టైప్ లో చేసింటారు.
ఆ అంటే ఒకరు కూర్చో డబల్ కుచ్ డబ్బుల్ కూర్చు వచ్చే తార రెడీ చేస్తారో ఒకొరు ఒకొరు ఒక్
హమ్
కాళ్ళు చేతులు అవి కొనుక్కక్కొని ఆ కాళ్లుు చేతులు కూడా పెట్టి కూచున్నట్లా అమ్మవారు కూర్చున్నట్ల అట్లా చేస్తారు ఇక్కడ కూడా అమ్ముతారు ఆ టైం వచ్చింది అత్ దయా ఆ లక్ష్మీదేవి అది ఎంది సౌరం పెడతారు కదా అదేనా జడపెట్ వట్టేవి కాళ్ళు చేతులు అన్నీ వచ్చీ ఉంటాయి ముఖము అన్ని పెట్టింటారు మార్కెట్ లో ఆ టైమ్ లో
ఉమ్
ఇంకా పూల్ పెట్టేకి దానికి గ్లాస్, ఇది స్టీల్స్ టైప్ వస్తాయి కడ్డలు కథ అవి పెట్ తింటారు దీపాలు పెట్టేవి
ఉమ్
ఆ చిట్టీలు